మ్
చెప్పు
ఆ
ఓ
ఇప్పుడు జెప్పు నువ్వు మీలానుంచి
ఆ
ఆ మూవీల అలాగైపోఇంది సామీ లా
హు సంపత్ తో హు
ఆ నీవేం ఓవరాక్షన్ చేయట్లే నార్మల్ గ అడిగిన
హు నేను అదే అంటన్న ఏంటి పరిస్థితి అంటాం
నేను కానీ తి
హుమ్ అయితది వస్తన్న దగ్గర లోనే అయితది
ఎందుకంటే నేను ఆల్రెడీ సగం పేషన్ చెప్పిన కాబట్టి
హుమ్ నేను అదే అంటున్నా మీ ఇంట్లోక్ తెలిస్తే నువ్ యాడ కాబట్టి
మా నాన్న ఏం చంపడు నిన్ను మళ్ళా మా ఇంట్లో వాళ్ళంతా శాడిస్ట్ లేం కాదు
తెలుసు ఎవరి దగ్గర ఎవరి దగ్గర ఎవరు ఎట్లా ఉంటారో ఎవరికి తెలిదు మరి అదే అంటంది నువ్వు గూడా అంటున్న అదే మరి నువ్ నువ్వు గుడా కలిసుండం ఆన్నావ్ ఉండమని అనుకుంటున్నావు మరి ఎందుకుంటున్నావ్ చేప్పు నువ్వు గూడా కలిసి ఉండం అనుకుంటున్నపుడు మరి ఎందుకుంటున్నావు నన్ బాధపెట్ టనుకుంటున్నావైతే కలిసి కొన్ని కొన్ని సినిమాలాగా అవ్వాలి అంటే మరి లైఫ్ లాంగ్ కలిసి ఉన్నా కలిసి ఉన్ ఏ ఈయకుండా ఉండు ఎందుకు పోపిచ్చి మధ్యలో వదిలేస్తాం
నేనేం వదిలేసే టైప్ కాదు
నువ్ మరి ఇప్పుడు అండన్నావ్ గదా అట్లా అవ్వాలి అని జెప్ ప్పి మరి అట్లా అవ్వాల అంటున్నా కూడ నీ ఇంటెన్షన్ అదే గదా నీ ఇంటెస్
పోయే దానికి ఎవరూ చెప్తా అని చెప్పలేము గదా ఎప్పుడు టైం వస్తే అప్పుడు వదిలి వెళ్ళిపోవ లి తప్పదుగదా
బతికుండాలని కోర్కోవాలి గదా చచ్ పోవాలని చచ్చిపోవాలని కోరుకుంటూనవ్ కదా నువ్వు అలాంటప్పుడు నీకు వదిలేయాలని ఆలోచన ఉంది గాబట్టే గద మరీ అట్ అన్ టపుడు ఎందుకు పోపెయడం కలిసి ఉండాలని చచ్చిపోతున్నావు కదా మరి చచ్చిపోతనంటున్నావ్ గా మరి
నేన్ చెప్పినంత మాత్రాన
ఆ అనకూడదు మరి నిజంగా నీకు ఉండాలని అంటే అనవు ఆ మాట కూడా మరి
ఏమో ఎప్పుడు ఏదైనా జరగొచ్చు ఎవరికి తెలుసు
హు అదే అంటుంది పాజిటివ్ ఆలోచించలీ గానీ నెగిటివ్ ఆలోచిస్తావ్ కాబట్టి నిజంగా నీక్ లేదనే అర్థం మరి ఉ
దానికి ఎందుకు నువ్ అంత సీరియస్ అవుతున్నావ్.
ఎప్పుడు చూడు నీకు అర్థం గావట్లే ఈ జన్మలో
ఊుహు ఇప్పుడ్ నేనేమీ సరే అయితే అయితే ఏం అర్థం గాలేదొ జెప్పు
నువ్ యాల్ చచ్చిపోనే చ్చిపోతాండేది. ముద్దు పెట్టాలి కలుసున్నామని ఆలోచించుకోకు ఎప్పుడు చచ్చిపోదాం చచ్ తెలుసు అంట
ఎప్పుడ్ నేను నిన్ని దేనికి ఏడ్పిస్స్
అదే అంటుంది ఎవరు చచ్చిపోదాం అని ఎం ఎవడున్మన్నాడు నిన్ని అంటున్నా ఊహు ఎవడు అనమన్నాడు అంటున్నా?
ఏం అనకూడదా?
కూడదు.
ఆ ఏమైతదంటే ఏమంటే మీకు ఏడుపొస్సది. దేనికొస్తేది నేనేం నిజం జచ్చిపోలే గదా
అయ్ నువ్ ఎవడు అనమన్నాడు నిన్ను
అ
ఎవడు అనమన్నాడు అంటున్నా?
నార్మల్ గా అంటాను
అనొద్దు నాకు ఏం అవసరం లేదీడ
అంటే అంటే ఏం అది కూడా అనకూ దా ఏమో చెప్పలేము జరిగితే
నేను కట్ చేసి వెళ్ళిపోతా చెప్తున్నా నేను మాట్లాడ్ను కూడా మాట్లాడను మళ్ళీ
ఇప్పుడు దానికేందుకు నువ్వు అంత సీరియస్ అవుతున్నావ్
ఉమ్ నువ్ చేస్తుంది అట్నే ఉంది మరి అనోద్దు అంటే అనను అను అంతే ఎందుకు కోపమ తెప్పిస్తావ్ అప్పుడే
నువ్ బాగా ఏర్పు కాదు వచ్చేది కోపం వస్తది
రెండు వస్తాయి ఆ అది నీకర్థం కాదులే నేను ఏడుపు వచ్చిన సరే నేను ఏడుపు ఏడ్చినట్లు మాట్లాడ్ను అదే ఉమ్ కోపంగా మాట్లాడతా అది కంట్రోల్ చేసుకోవడానికి అది నీకర్ధం కాదులే వదిలే హలో
అప్పుడు వన్ వీక్ నువ్ అప్పుడు శివరాత్రికి పొయ్నప్పుడు ఎక్కువ బాగాలేకున్న అయినింది. అప్పుడు నువ్వేమన్నా బాధపడ్నావా చెప్పు గుర్తు కూడా లేదు నీ మెహాని
అసలు ఏం మాట్లాడవ్ నాకు వినిపిచ్చుంటే కదా ఫస్
శివరాత్రికి వెళ్ళినప్పుడు వి అప్పుడు బాగ్లేకుండా అయ్యింది కదా ఆ ఇంటికి ఎల్లింటిని అప్పుడు ఎక్కువ బాలేక్ కుండా అయింది కూడా తెలుసు అదే గుర్తు లేదు మీకు ఉమ్ అబ్బా మూస్
నువ్వు హాస్పిటల్కి వెళ్ళావు నాకు చెప్ నాకు తెలుసు ఇప్పుడేంటి
అది గుర్తు కూడా లేదు నీకి
స్తు ఉంది ఎందుకు గుర్తులేదు నువ్వు ఎట్లా చెప్ నువ్వు ఎట్లా చెప్తున్నావు నా గుర్ గుర్తు లేదని చెప్పి నా గుర్తులేదు అన్నావ్ అదే ఎందుకు చెప్పావ్ చెప్ప మాట
అప్పుడు శివరాత్రికి ఏళ్ల కదా అప్పుడు ఎక్కువ బాగాలేకున్నా అయింది అ
అవు నేను ఏమన్నాను నేను అన్నానా గుర్తులేదని నేను అన్నాను అంటే ఇప్పుడు చిప్పుడే తూ క సేఫలే మా పేట్స్ నేను గుర్తు లేదని అమ్ మా నాట కూడా
సరే మరి ఏమన్నావు
నాకు నేను చెప్పి నేను ఏం చెప్పాకోో నాకు అర్థం కాలేదు ఇంకోసారి చెప్పను నేను
అర్థం కాలేదని
నువ్వు అసలు ఏ మాట్లాడుకో నాకు అర్థంాలేదు ఇంకోసారి చెప్పు అంటే అప్పుడు కదా చెప్పింది శివరాజ సీరియస్ అయింది చెప్పి ఆ నాకు గుర్తుంది గుర్తు లేదని చెప్పి నువవు ఎట్లా మాట్లాడతా నేను దీని గురించి ఆలోచిస్త వస్తుప్పుడు మ నేను అవి అంటే ఇక్క్ర పిల్న అన్నా కానీ నాకు గుర్తుద అండలేదు కదా నినాడ అ
అవును
త రస నస్తతో ఈ వెంటనే గుర్తు రావాలంటే వితిన్ సెకండ్ లో గుర్తు రావాలంటే ఖచ్చితంగా కదా
అదేలే
ఆ
అప్పుడు కూడా నువ్వేం బాధ పడలేదు
ఆ అదేీ నీకు తెలుసు నీ అీ తెలుసు నీకు నన్నుచ్చి డైలీ పక్కనే ఉండి చూస్తాను క ఆ
నువ్ అప్పుడు మెసేజ్ కూడా చేసేవాడు కాదు కదా నాకు
నేను మెసేజ్ ఈ మెసేజ్ చే ఎదా నీకు అస్సలు అసలు నీకు మెసేజ్ చేలేదు ఒక్క కాల్ కూడా చేలే నువే అంట మీ ఇంట్లో అండి కాల్ చేయను మెసేజ్ అయితే నేను అసలు చేయ కూడా చెయలే అంతే కదా
ఇ మసజ చేయలే ఇది నలైట్ జీసిన అంది
సో అది చేసటట్టు కాదయితే ఆ చేసినట్టు కాదా అది ఆ అదే గుర్తుొచ్చి వెళ్ళను ఎందుకంటే నేను పక్క నుంచి చూస్తున్నాను నేను బాగా ఎన్న చేేస్తాను ఇగ సిగరట్ తాగుకుంటా మందు తాగకుండా ఎంజాయ్ చేస్తున్న పార్టీల వెంట తిరుగుకుంటా
అట్లా మా కథలు పడకు చెప్తున్నా
నువ్వు అే చేస్తున్నారురి నువ్వు ఫ్యూచర్ ప్రొడిక్ట్ బ్రహమయినది అయనూరు సరే గ జరి ప నుచ్చ సత్తనవను మరి అంటే నువ్వు ఆ పక్కం నుంచి నుంచి చెప్తున్నావు కదా బ్రహ్మారు లేడీ బ్రహ్మ గారు నువ్వు
అమారి నువ్వు ఏమి తీష్ినవు చక్క మరి
అని నువ్వు చూసి చెప్ా చూ చూసావు కదా ఇ అస్సలు పాా
చూడు ఇప్పుడు చెప్తే జరిగింది చెప్పాల నువ్వు మాట్లాడకు
నువ్వు చేసింది ఏంటి మరి నువ్వు నన్న నేను చెప్పింది నువ్వు నన్ను నువ్వు నన్ను ఫస్ట్ అడిగి నువ్వు ఫస్ట్ అడిగి నేను తర్వాత చెప్తే అప్పుడు చెప్పకపోతే అప్పుడు అలా అంటే కరెక్ట్ ఒరేయ్ నా లగేజే ఇంతుందిరా నువ్వు మళ్ళీ నన్ను స్నాక్స్ అంటె ఇప్పుడు యాడినుంచి తెచ్చేది సరేలే
ఉ
హలో
అ
ఏం మాట్లాడుతున్నానో మరచిపోయా నేను ఏం మాట్లాడుతన్నా
అ నేను గుర్తొచ్చిననా
ఆ అదే అంట
సరే ఇప్పుడు కాదు అని చెప్పు చూద్దాం నేను
నువ్వు అడిగిన తర్వాత నేను అలా చెప్పకపోతే అప్పుడు ఓకే నువ్వు ఏమంటావ్ డైరెక్ట్గా చెప్ చెప్పేస్తున్నావు నేను గుర్తు రాలేదు అని చెప్పి నువ్వు చూడకుండ నేను చూడకుండ ఆ నువ్వు నన్ను చూడకుండా నువ్వు నన్ను గుర్తు రాలేదనే మాట ఎట్ల అంటావు నీ కు ఏ రైట్ ఉంది చెప్పు
నువ్వు నా హస్బెండ్ కాబట్టి నాకు అన్ని రైట్స్ ఉన్నాయిలే కానీ అడిగిందానికి చెప్పు ఉన్నాయి నాకున్నాయి
నువ్వు ఎట్ల చెప్తావ్ నువ్వు ఎట్ల చెప్తావ్ అంటున్నా
ఆ
అది ఎట్లా చెప్తావ్ అంటున్న ఎట్లా చెప్తావ్ నువ్వు చూడకుండానే నేను నీ గురించి ఆలో చించలేదని చెప్పి నువ్వు ఎట్ల చెప్తావు నువ్వు మరి నా ఈ విషయంలో నేను ఎంత హార్ట్ అవుతానో తెలుసా ప్రతిసారి నేను ఎంత బాధపడతానో నాకు మాత్రమే తెలుసు నేను అది చూపియ్యలేను చాపు చూపించను కూడా ను చెప్పి మళ్ళీ బాధ పెట్టను నేను ఎవరి నేను ఎంత బాధపడతున్నానో చెప్పి ఆ అవసరం లేదు ఏమి నా బాధలు నేను తీర్చుకోవడం నాకు అలవాటు అయిపోయింది చిన్నప్పటినుంచి అంతే నేను
అంటే నాకు కూడా చెప్పవన్నమాట సరే ఓకే నేను చెప్పను ఇప్పటినుంచి
అవసరమైతే తప్ప చెప్పనది
నేను అన్నీ చెప్పుకుంటా నీకు
నువ్వు నువ్ చెప్పగలుగుతావ్ నేను అన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను నాది ఎట్ల ఉంటందని చెప్పి నేను ఇట్లా బాధపడినా అట్లా బాధపడినా అని చెప్పి చెప్పలేను నేను ఏడ అది
నేను దాచుకుంటా
నేను క్లారిటీగా చెప్తున్నా నువ్వు మళ్ళీ అదే మాట అంటే నేను ఏమి చేయలేను
నువ్వు అట్ల ఉన్నప్పుడు నేను కూడా అలాగే ఉండాలి కదా
నేను నాకు చిన్నప్పటి నుంచి అదే మెంటాలిటీ నన్ను ఏం చేయమంటావ్ దానికి నేను చిన్నప్పటి నుంచి నేను నాకు ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్రెస్ చేయడం రాదు నాకు ఇట్లాని ఇట్లాని బాధపడ్డాను ఇట్లా చేశాను అట్లా ఆనందపడతాను అరే మెంటల్ మొహం దానా నీకు చెప్పేది అర్ధం అవుతుందా రాదా నాకు అర్ధం కాదు
అ
అప్పటి నుంచి అట్లే ఉన్నోడిని సడెన్ గా చేంజ్ అవ్వుమంటే ఎట్ల అవుతారు నేను అలా అంటలే నాక్ నువ్వు చేసి అదే ఇప్పుడు మరి నేను చెప్తున్నా అరే నాకు చిన్నప్పుడు అంతే నాకు ఫీలింగ్స్ ఎట్లా చెప్పాలనేది నాకు రాదు ఆక్టువల్లి హుమ్ ఆ
ట్రై చెయ్ చెప్పడానికి ఇప్పటి నుంచే అంటన్న
ఆయినా నువ్ నువ్వేమంటున్నావు ట్రై చెయ్య అని చెప్పు నేను ట్రై చేస్తాను అన్నా చేస్తున్నాను అన్లా